హలో ఆ. హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తు
హ్మ్ వినిపిస్తుందండి. ఏం చేస్తున్నారు? హ్మ్ తిన్నామండి. హ్మ్ ఓకే
మీర్ తిన్నారా
హ్మ్ తిన్నమండి లేట్ అయింది ఈ రోజు షాప్ కాడ ఇంక్ ఈరోజ్ శ్రీ రామ్ మా షాప్ దగ్గర ఆయన చెప్పారు రథోస్తవం ఈ రోజు
ఓకే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అని అని చెప్పారు కదా, సో ఈ రోజు రథోత్సవం జరిగిందా
అవునండి ఫుల్లు క్రౌడ్
ఫుల్గా వచ్చిందా నిన్నటి మీద్ ఏక్
ఫుల్ క్రౌడ్ ఫుల్ నిన్నటి కన్నా డబుల్
ఆహా ఓకే పగర ఈరోజు కూడా కోలాటాలో అవన్నీ వసారా
ఉ వసారంండి
ఓకే
హ ఇంకా మీరేం చేస్తున్నారు ఏం తిన్నారు
నేను దోస్తు తిన్నామండి ఇవాళ దోశ సాంబార్ చట్నీ
పంన్ని హ ఇంకా గేం చేేశర
ఇంకేం లేదు మీరు ఎప్పుడైనా డ్యాన్స్ చేసారా మీ స్కూ లో కానీ మీ కాలేజ్ డేస్ లో కానివ్వండి
నేను కాలేజీ చదవలేదండి స్కూల్లో మనకు చదువు రాదు కాని గోళలు ఇ గ్రప్ క జలంగడి చెల్ట్ంటం అవిద అంత ఆ పద తర్చ్చ అంతవరకు కూడా చదువు మన క అబులా డ్యాన్స్ ఏం రాదండి డ్యాన్స్ అంటే ఎప్పున్నా మాములుగా వినాయి చతికి మాగరి త ఆటడ అ మా ఫ్రెండ్స్తో కూడా ఇట్లా వల్
ఓకే అంటే స్టేజ్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు మీరు ఇ ఇప్పుడు వీటి గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు భరతనాట్యం కూచిపూడి కత్ తకలి కొన్ని వెరైటీస్ ఉంటా
ఉండ డా్యాన్సలు ఉండయి దాంతో పర్టికులర్ గా తిరిగిదు చూస్తాంటనుమా మా చెల్లెళ్ళ మా బామార్ దొ దుబా్లో ఉ నలడు
ఆమ్
వాళ్ళ పిల్లలు చేస్తంటారన్నమాట అనమాట వీడియోస్షాట్ ఉంటాంటారు మధ్యలో కమైయే
హహ
చూస్తాంటాం భర్తనాట్యంల నేర్
ఓకే అంటే భరతనాట్యం కూచిపూడి కథకళి అట్లా ఉంటాయి కదా వాటిలో వేరియేషన్స్
మా యొక్క సిస్టర్ అవును మా కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఒకరు నెల్లూరు లో ఉండ వాళ్ళు కూడా ఆ పాప కూడా బల్లే చేస్తుంది భరతనాట్యం డ్యాన్సింగ్ సింగింగ్ అన్ని అన్ని ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి చిన్న పాపే
అప్పటి నుంచి ఏంటంటే మనము ప్రాక్టీస్ చేయించడం వల్ల కూడా వాళ్ళకి పెరిగే కొద్దికి ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉండదన్నమాట
ఓకే
అందుకని చిన్నప్పటి నుంచి మనము కల్చరల్ యాక్టివిటీస్కి ఎక్కువ పార్టిసిపేట్ పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి ఆ సమ్థింగ్ లైక్ డ్యాన్స్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి ఆ ఆ ఇది స్పీచెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి క ఆ స్టేజ్ అనేది మనం ఎక్కించినాం అనుకో వాళ్ళకు రేపు ఫ్యూచర్ లో ఎక్కడైనా నిలబడి మాట్లాడగలిగే అంత ధైర్యం వస్తుంద అన్నమాట ధైర్యం వస్తు ధైర్యము ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అది ఆ భయం అనేది పోతుందన్నమా ట
హ ఒండ మే కంటే నాకు స్టడీ పరంగా మీకు కానీ స్టేజ్ లో మా ఊళ్ళు ఎప్పు ఎప్పుడుంటే స్కూలంటే అంటే కూడా మాది గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను ఆ పర్ఫార్మెన్స్ గాన్ తప్ అప్పిట్లో మేం చదివేటప్పుడు లేవ్ ఏదైనా ఉంటే ఫేర్వల్ డే ఫేర్వల్ ఫంక్షన్ వన్ ఇయర్కు టెన్త్
అలా మీరు మీ స్కూల్లో
హ్మ్ నేనెయల మా వోళ్ళంటే కూడా అప్పుడు వేస్తంటారు అంటే సినిమా అప్పట్ల వేసేవాళ్ళు కాదు మా అప్పట్లో కూడా
హ్మ్ అంతేలేండి నైన్త్ నైన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ వాళ్ళక్
అట్లా ఉంటా ఉంటాది హ్మ్ ఇవి పెట్టేవాళ్ళు మళ్ళా అదే కబడ్డీ కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ ఎవరు వస్తారు ఎల్లో
హ్మ్ మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసారా కబడ్డీ ఖో ఖో
ఆ చేసాం మనకు దాంతో కూడా ఊర్ ఏదో ప్లేయర్గా లాస్ట్ ప్లేయరో మధ్యలో ప్లేయర్గా కబడ్డీ అయితే ఆడేవాళ్ళం అప్పుడు ఇంట్రెస్ట్గా
లెమన్ స్పూన్ ఆడారా? లెమన్ లెమన్ స్పూన్
మనకు పేషెన్స్ తక్కువ అవి టక్కనే ఆ ఆడినాం మనం ఒక దాంతో కూడా గెలిచ్ చేదేం ఏం లేద్ టెన్నీస్ రాతను టెనిస్ లోమ్మట్ టీచర్లు స్టూడెంట్లు ఆడాము. అంటే నేనే గొప్పనే కాదు గాని నేను నుండే చోట నేను టీచరు నేను మా టీచర్ ఉన్న నేను మా క్లాస్మేట్ ఉన్నా ఎక్కువ మేమే గెలిసేవాళ్ళం అన్నమాట. అంటే నేను ఏసైడు నిలిస్తే అటు
అంటే అంటే మీరు ఎటు వైపు ఉంటే ఆ జట్టు గెలిచేది యా టీమ్ గెలిచేది
ఆ అంటే అన్ని సార్లు కాదు ఎక్కువ
ఆహా ఒకే అంటే అంటే మీరు బాగా ఆడతారని
అట్టా అనేం కాదు ఆ నా తప్ప కూడా అందరూ ఉంటారు కదా ఇప్పుడు టెన్నిసు అప్పుట్ మా స్కూల్లో అంత ఆడే
హ్మ్
పది మ్యాచ్ రెండు మూడు మ్యాచ్లులాడతాము. ఒక ముడు మ్యాచులు ఆడితే రెండు సార్లు మేమే గెలుస్తా స్తాము లేదా కంపల్సరీ ఒకసారి ఏమన్నా గెలిసే వాళ్ళము అట్లా టెన్నిస్ లో కబడ్డీ లో అం ఉన్నారు కదా ప్లేయర్స్ అందరూ ఉంటరు ఒకసారి మోర్లో గెలుస్తారు ఒకసారి మేము గెలస్తాం
ఓకే ఓకే ఇవి ఇవన్నీ ఆ ఉండే వాళ్ళ మీరూ అది ఆ బాల్ లా గా ఉంటుంది రౌండ్ గా చేత్ అందులో పెట్టి ఇసిరేస్తే కిలోమీటర్స్ లెక్కన టేప్ తో
ఆహ లే లేదు లేదండి అప్పుడు మాకు ఆ యాక్టివిటీస్ లేదండి.
అదే అది ఆ గేమ్ పేరు ఏంటి పెట్టి మర్చిపోయాను
షార్ట్ ఫుట్ ఏదనా
ఆ ఆ ఓకే ఓకే సో అది ఆడలేదు మళ్ళీ క్కో గేమ్ కూడా ఉంది ఇది కర్ర పట్టుకొని కర్ర ఎక్కి ఆ కర్రతో పాటు జంప్ చేస్తారు కదా అదొక
ఆహా అవిగూడ లేదు అదా అది కూడా లేదండి పేరు తెలిదు అవన్నీ ఆడ్లే మాకు అప్పుడు లేదండి మేము ఎప్పుడు అప్పుడు మా గవర్నమెంట్ టీచర్లు అని ఆడేం లేదు ఇది ఫుట్బాల్ వాలీ వాలీబాలే ఫుట్బాల్ కూడలే వాలీబాల్ ఉండేది నెట్ కట్టుకోని అది అడే వాళ్ళము టెన్నిస్ ఉనింది అంతే స్కూల్లోనే అక్కడ బయట వేరే ఊరికి పోయింది కాని అలాంటి యాక్టర్స్ మాకు ఎప్పుడూ జరగలేదు
ఇప్పుడు ఇప్పుడు అలా కాదండి అంటే వేరే స్కూల్ లోకి వెళ్ళి మ
ఆహా లే లేదండి అప్ అప్పుడంతావో అ లేదండి ఇప్పుడు కదా ప్రైవేట్ స్కూల్ పెరిగి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ గద వస్టాండేది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా
మ్ హు ఈ పోటీ అనేది ఇప్పుడు ఇప్పుడుంది అప్పుడు
గుల్మల్ పల్లె
మ్ హు
అంటే చిన్న చిన్నవి అంతే కబడీ ఫ్యాట్లెస్ కొనేసి అప్పుడు కాగితకాలన్నీ ఉంట చుట్టుకొని ఉంట చుట్టుకొని దానికి టేప్ వేసి దాన్ని ఫ్యాటలతో ఫ్యాట్లు ఆపక్ ఒక ఫ్యాడ్ బెడ్ బ్యాట్లు లేకుండా ఉంటే కూడా ఆ ప్యాడల్ నే బ్యాటల్ గా ఆడేవాళ్ళమ్ అన్నమాట కైతకాలన్నీ వంట చుట్టి బలుమారి చేసీ
ఇరిగిపోలేదా అప్పుడు మీ ఫ్యాడ్లో ఇరిగిపోలేదా అప్పుడు బ్యాట్ బ్యాట్ అదే అదేంటది ఫ్యాడ్ చుప్ అన్నారు కదా
హా ఇప్పుడు టెన్నీస్ చేత్త ఉంటారు కదా ఆ మరి ఇక అప్పుడు మాకు బ్యాట్లు అన్నీ లేకుండే స్కూల్లో ఉండే టీచర్లే ఆడే వాళ్ళ అనమాట పిల్లకాయల్ని ఇప్పుడు ఓరో జారి వచ్చేవాళ్ళు వాళ్ళు టీచర్స్ రోజు ఆడేవాళ్ళు
ఊమ్
మేము ఫ్యాడ్లు తో ఆడుకునేది వాళ్ళు ఆ పక్క అడ్తంటే మేం ఇట్టా మెమ్మ్స్ ఫ్యాడులతో ఆడుకునేది
ఆహా ఒకే
మ కబడ్డీ మళ్ళ స్కూల్ వదిలేనాక స్కూల్ వదిలేనాక ఆ గోలీలు గిల్లలు ఆ వీధుల్లో ఆడుకున్నాడు ఆ స్వీట్ ప్యాకలు కొట్టి ఆ సిగరెట్లు అవి అవి అయితే బాగా గెలుచుకున్నాం గోలీలు అయితే నేన్ తిరుపతికి వచ్చేటప్పుడు కూడా దగ్గర దగ్గర ఐదు వందల చిల్లర గోలీలే హు ఆ ఉన్నయ్ అ వే పదఐదు వందల చిల్లర గోలీలు ఉన్నయ్ అ అంటే వీధిలో నుంచి వదిలేసి వచ్చాను ఉమ్ టౌన్ కు వచ్చేటప్పుడు గోలీలైతే బాగా ఆ ఆ అడినం జిల్లం కోడి బాగా ఆడ్
ఛీ ఉమ్
సిగరెట్ ప్యాకెట్లన్నీ చించి చించి పెట్టి కుప్పలు గెచ్చా గెచ్చెలతో కొడతారు చూసావా
ఉహు ఐడియా లేదండి ఆహా చింతగింజలు అయితే చింతగింజలు ఏదో రాళ్లు బెట్టీ
గింజలన్నీ సిగరెట్ ప్యాకెలూ ఇవి ఎప్పుడు థంసప్పో స్ప్రైటో వస్తున్నాయి కదా మూతలు వస్తున్నాయి కార్కులు
అవునవునవును
ఇప్పుడు మీరు ఒక రొండు నేను ఒక రొండు ఇంకొకరు నాలుగురండు కొన్ని నాలుగు రౌండులు లేస్తే ఎనిమిది వస్తయి ఆ యనిమిదిలో ఎవరూ ఆ రౌండ్ గెస్ ఎక్కువ కుడితే గెలిచేవాళ్ళం దాంతో అయితే బాగా అన్నీ దాంతో బాగొచ్చింది అదే
అంటే ఆఫ్టర్ మీ స్కూల్ టైమింగ్స్ అయిపోయినాకా ఇం ఇంటి దగ్గరా ఇలాంటివి యాల్ల
ఆ స్కూల్ ఆడిపిచ్చర కదా ఇవన్నీ హాలిడేస్లోనో స్కూల్ అయిపోయినాకా ఆడ ఆడ మళ్ళ సిల్లాట అనేసి ఒక ఇటుక రే కూర్చో నిలబెట్టేసి బాల్ త వేసి అది కొట్నల్ ఎవరు దాచ్ ట్కునేదనమాట సో స ట్ కింద అడి వందయింది ఉ
ఆహా లేదు లేదు తెలీదు
కిటికిరాయి దూరంగా నిలబెట్టేసి
ఆహ ఇది మీరు చెప్పిన ఆటలన్నీ ఆడాం గానివ్వండి అదే మూతలు లైట్ మూదలు అవన్నీ ఉంటాయి ఉంటాయి గదా అవన్నీ పోగు జేసుకొని కుప్పు జేసుకొని రాయి ఎత్తుంది గదా ఉ అది
ఐయిస్ భాయ్యలా అంటే వాడే వాళ్ళము
ఐస్బయ్ ఐస్బయ్ ఆడేవాళ్ళప్పుడు
అస్ అస్ అవును అదే చ అడినారు వచ్చినపుడు ఎత్రుజీనులు ఐనరు అరినారు లైన్ బై ఒ ఒక దొంగ అయితే దాన్ని మన కనిపియకు మళ్ళా తాకేస్తే మళ్ళా
కుప్పలాట అంటారు అది ఆడరా చిచ్చుకు పుల్ల వెన్నెల్లు
ఉమ్ ఏమండి ఇగన నా అ అర్థంగల ఎ ఆహ్ హలో హలో హలో హలో